హలో ఆషాఢ లోబల్ చ పోయి ఎ
ఆ
ఆషాఢ మాపడుత కోయలన్న ఒకడు.
అదే అట్లానే దాదాపు మొత్తం అమ్మ వాళ్ళ అక్కకి పోయింది. తోడుకాళీళకంట వాళ్ళకంట వీళ్ళ చసు
అన్నరి చేసుకుంద పిల్లోలికి తక్కుగా ఉన్నాయిలే. మాంగ లేను
బాగుంట మెయిన్ రడెస్ మా బాబుకి నేను, చిన్న బాబుకి తీసిచ్చిండేది.
హాస్పిటల్ కు రోజు క్షడంలోనే అది
ఓ నై శార్దయా శనార అ నాే బా కొద్ది క్వాలిటీ కూడా బాగున్నాయి. అన్ని దంట్లోస అదేే శుభమాసం సౌత్ ఇంయా ద అన్నిటికింత ఇద బా అపిది
ఆ మొన్న వచ్చినప్పుడు సీఎం మార్ట్ కి పొయ్నా ఒక్కడ్రెస్ అంటే ఒక్కటి కూడా బాలేదు
అవును వేస్ట్ అవన్ని క్వాలిటీ ఉండవు ఏమండవు లేడీస్ కి
అసలు బాలేదు
ఉమ్
మాంగళ్య అన్నా వెరైటీస్ ఉన్నాయి క్వాలిటీ బాగున్నాయి రేంజెస్ ఉన్నాయి కాస్ట్ ఇది సి ఎం ఆరు ఒకటే రేంజే
మనకు అట్లీస్ట్ రే ఒకటి కాస్ట్ పెట్టినా కూడా క్వాల్ టి ఉండి ఒక లైఫ్ ఉన్న రా ఉం
ఆ రోజే నీకి నువ్వు అక్కడ గుత్తికి పోయింటివ ఆ రోజే
ఆ గుత్తి పోయిండే రోజు
ఆ అనంతపురం అంతా తిరిగి తిరిగి తిరిగి వచ్చింది నా కూతుర్ని తిప్పుకుంటా
ఆ నెక్స్ట్ ఈసారి రాండి
వద్దులేనా నిన్ను నమ్ముకొని వస్తే అంతే
లేదు లేదు ఈసారి పక్కా లీవన్నా తీసుకుంటా
ద్దులే అడ ఎత్తను కూడా ఎత్తవు ఫోను
లేదు యాడా నువ్ కరక్ అట్ట కాదండి నా కర్మేమో ఎవరైనా ఆ రోజే వచ్చింటారు
అదే ఇది రావాల ఈసారి మా పాపకి స్కూల్ టయానికి డ్రస్సులు కొనుక్కోవాలి ఈ నెలలో రావాలా
వచ్చి బోంది ఈ నెల ఖాళీ న ఆ
మా హస్బెండ్ కి
ఇక్కడ వ్యావి నచ్చవ్ అప్పుడొకసారి
అవును ఉమ్ ఆ మందిరంలో పోతాంటావా తినేకి స్వీట్స్ గక బావుంటాయంట గదా
మందిరంలోస్ ఆ బావుంటాయ్ నా
మ ఉూమా చ మ అనకి శ సాగ పుమాయా లేదనా బబ రా బపర్ కూడా చిినడ ఉన్నా
ఉ
అవి అన్నీ వేస్ట్ తినకూడదు తరుకోచ్ఛె ఫూఢ్ లేదాండి
గార్లిక్ బన్ను ఇవి స్ప్రౌట్స్ కేక్స్ అట్లా ఉంటాయి
అవును
బాగుంటాయి అంటే అప్పుడుకప్పుడు చేసే కదా అంతేం ఉండదండి ఎప్పుడో చేసి పెడితే కొంచెం విశ్వాసమ్ వస్స్తు ొద్దు నైట్ ప్రొద్దున్న మార్నింగ్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ కి ఆఫ్టర్నూన్ కి ఆఫ్టర్నూ ఇంట్లోనే చేస్తాంటారు ఒక సైడ్ చేస్తాంటారు ఓ సైడ్ ఇస్తాంటారు
హా పయి న క
ఐస్ క్రీమ్స్ బాగుంటాయి స్టిక్స్
ఓఓగా
ఈడ బ ఆ
ఇ దత త పషంత విో తద కస్టమ బలా మ పడాయ దేవుడ ఆ ఓకే వా
ఇ
అ
ఇసార రా ప్పు ంటే సర్పోనీ క హండ్రెడ్ బర్తడే బాబా దానికి అందరు వచ్చిన్నారు పవర్ స్టార్ వచ్చిన్నారు ఏం క్రౌడ్ ఇస్తేనా బాగా స్క్రీన్ లో వేసినారు
మనకు అట్లా అసలు మనం పోయినప్పుడు ప్రశాంతంగా ఉండాల సైలెంట్గ ఉండాల చూసి రావాల అట్లయితేనే ఆ అట్లయితేనే ఓకే
ఎప్పుడన్నా కదిరి తేరుకున్న పోయినావా లేదా అయ్యయ్యో
మ క్రౌడ్ అట్లా ఉన్నప్పుడు మనం అసలు నచ్చదు అసలుట్లు జనాలు తిక్క అట్లా పోయే వాళ్ళు అంతా ఉండాలి భక్తి ప్రశాంతంగా పోయి తీస్కొని రావల అంత క్రౌడ్ ఊడులో ఏదన్నా జరిగా మొన్న జరిగా యోరు దానికి
ఆ ఏక చక్రము కదిలి తౌడుబోట్టు పెట్టి క్పోతే ఇంగ కాళ్లు ఇరిగిపోక
అదే తిక్క జనాలకి అంత ఇపుడేమన దేవుడు కాపాడతాడా ఆ కాపాడు ద
ఏన్నిరుఊ వచ్చిన్నంక ఆ ముట్ చూసినాము ఆటి వరకు చాలు
అదే అతి భక్తి అతి ఆలోచనలు సెట్టు
సెట్గావ్ మీ మీ వైఫ్‌కి ఈ అతి భక్తి ఆ ఎట్లా నీమాద్రి
అంతలేదు అతి భక్తి
ఉన్ని ఒకరన్న ఉండాలండి ఇంట్లో
ఏ కష్టం అట్లుంటే
ఏం కష్టం లేడా ఒకరు చ ముక్కకున్న ఇంకొరు ముక్కుతారు
మనం లే సెట్గావ్ అన్ని ఆబోజిటే
అప్పుడికి సెట్ అయితాయండె ఇప్పుడు ఎట్లున్నారు తెలుస ఆడపిల్లొల్లు
ఆ
మేము మాకుపోయలే మేముమంటే ఇట్లా గడిచిపోతాన్నామ కానీ ఇప్పుడు అప్డేట్ అయిపోందిచ్చన్న
ఇప్పుడుండే వాళ్ళతో పోలిస్తే ఒక్ కష్టం వంద రెట్లు మేలు
మైంద
ఆ ఇప్పుడంతా ఫుల్ అప్డేటెడ్
ఆ పెళ్ళి అంటే భయపడతాండమ
అదే ఇపుడే ఎందో ముప్పై ఏళ్ళు అయిపోయింది ఇంక ఇరవై ఏళ్ళు ఇట్లా ఉంటే మేలరా అనుకుంటాన్న
అదే కదా ఏంది పేపర్ లో చూస్తే చంపుతాంటే భయం అయితాంది ఒకరికి
అదే కదా యాడ డ్రమ్ములు వేస్తున్నారు ఏంది ఆఫైర్ ఏంది ఈ వయసు లోనే ఎన్నో తమ్ జనాలు ఫుల్లు ఇదే పో
ముక్కలు కోసి కుక్కర్ లల్ల కూడా వండు
అదే కదా ఆ ధైర్యం నొక్కవాల
అది గదా
అసలు పేరెంట్స్ గురించి ఆలో చించరు అసలు పిల్లలు ఉన్న కూడా వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మకైతే అర్ధం కావట్లేదు
అయ్య బస్ స్టాండ్ లో లిస్ పెట్టు పోతా అన్నారు స్వామిజి
అది ఇంకా దారుణం
మ్మ్
కది ఇలో కూడా మన ఎప్పుడు ఎవరు ఇడిచి పెట్టరు అన్న
అయ్యో ఆ పేపర్కి వచ్చింది
ఇంత దిక్కుల వేయడం సుఖానికి అలవాటు పడి జనాలు అంత
ఏది ఆ
మ్మ్
అంత రిస్క్ లెస్ కుంట అన్నార్
ఇప్పుడు లేడీస్ అ ఏం చేస్తాన్నారుంటే రిస్క్ లేని లైఫ్ ఎంచూకుంటున్నారు
ఆ ఫస్ట్ వీళ్ళు ఎ ఏ సిట్యుయేషన్లో ఉన్నా పర్లేదు ఫస్ట్ ఇప్పుడు దాకానేను గౌర్ర్మెంట్ ఎంప్లాయ్
ఇన్కమ్ ఎంతస్తంది ఏంది కథ
బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇవి చూస్తార ఫస్ట్
అదే కదా వాడు ఎలాంటోడైనా పార్ల హ్మ అట్లా వాళ్ళకి బానే జరుగుతు ఉంటుంది వెంటనే వెళ్తుస్తున్నారు అట్లీస్ట్ వన్ ఇయర్ కూడా ఉండడంలే
ఎం లేదు ఏం చేస్తారో ఏమో స్వామి డబ్బులు డబ్బు ఉండలా ఏడికి ఖర్చు పెట్టుకొని అసలు మనకు లేదు అనుకున్నా ఉండాల
ఉండాలంతే
అంతే
ఒకటే సారి కోటేశ్వరలు కాల్ల ఆ
ఎక్కువ ఉన్నా కష్టమే మళ్ళీ
మెయిన్ పక్కన ఇంటి బాబుతో పక్కన బంధువుల్తో పోల్చుకుంటారు లైఫ్ నాశనం చేసుకుంటున్నారు అంతే
ఇ సేమ్ ప్రాబ్లం పల్లెల్లో అప్పుడినుంచి ఉంటారు కదా వాళ్ళు పల్లెలే పల్లెటైప్ ఇంట్లో నే ఉంటుంది ఇక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి వాళ్ళు ఎట్లాంటే ఒక రోజు చీర కోన్నరంటే పక్కోల్లకు ఖచ్చితంగా చూపిచ్చేస్తారు పక్కనే
అదే అదే అ దివే అంతా వరస్ట్ లైఫ్
అప్పుడు పోటీ మీదికి ఇమ్మ కొనేది
ఆ
పోటీ మిందికి కొంటే ఐదు మందిమి ఒకటే చిరగొనేది ఐదు మంది ఒకటే చెప్పులు ఐదు మంది ఒకటే బుక్ చేసేది అట్లా
అదే కదా అప్పుడు చాలా పల్లెలో ఒకడి ఏంది ఇల్లు కట్ దండి లోన్ తీసి ఆడతాన్నారు అయితే అదేంది ఆడతన్నారో ఏమో
మా ఊరు మొత్తం మేము మేమే ఇ మేము మా బాబాయ్ తప్ప ప్రతి ఒక్క ఇ
అదే నే అంటడ్లా ఏంది పిచ్చినో ఏమో జనాలకి అర్ధం కావడంలా
బ్యాంకొల్లు ఎట్ల ఇచ్చినారో స్వామి పుట్టపర్తి లో అద్దీలు కట్టుకొని ఇస్తాము అ
ఇస్సరు ఇస్సరు ఫస్ట్ మనిషి చెడగొట్ ఉంటాది లే అనేది ఫస్ట్ ఆఫీస్ ప్రవేట్ బ్యాంకులు మ్మ్ ఇవే ఇంగ లోన్లే
అదే చిన్నపుర్ లో వుంది అంట మ్మ్
ఉ ఇస్తారు అయిపోతుంది నీకు ఇష్టం ఉంటే కట్టుకో లేదంటే అ నోటీస్లు అది ఇది బెదిరిస్
ఆ మాకు ఫోన్ చేసేంత మీ ఇంట్లో ఇది చేసుకుంటారా అని మాకొద్దులే నహి అని చెప్ అ
అసార్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోని వేస్ట్ వరస్ట్ లే అయిపోది మనస్ఫూర్తిగా అన్నం కూడా తినలేదు
అవునవును ఊరికేద తీసుకొని గోల్డో పాడ తీసుకొని దాని కిందన్నా అదన్నా పెట్టి తీసి ఎప్పుడన్నా గోల్డ్ పనికొస్తుంది
చ బెట్టు కున్న కూడా పర్లేదు ఆ సెవెంటీ ఫైవ్ ఎయిట్ వస్తాయి ఫస్బుక్
ఎయిటీ ఆ మాములుగా ఇప్పుడు నేను పెట్టింది ఎయిటీ ఎయిటి పై నైన్ పర్సెంట్
నేను పెట్టిచ్చినాను
ఉహ్
డెబ్బై ఐదు పైసలు
అవునా
అంటే పాస్బుక్ మీద మేము పెట్టిస్తుంది
ఆ మళ్ళీ దీంట్లో కూడా స్కామ్లు ఉన్నాయనా ఇప్పుడు మనపురం ఇవన్నీ అయితే ఎంత వడ్డీ వేస్తాడు వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వేస్తాడు
ఎస్ బి ఐ గాని లేదంటే ఏపిజిపి గాని పర్లే
ఆ నేను అదే బెట్టేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్
ఆ నేను రెండు దాంట్లో పెట్టించినను ఏ పీ జి పి ను
ఎస్బిఐ కూడా ఉంది గానీ దాన్ లో చూడలేవు ఆ ఎంత రేట్ అనేది అది రీసెంట్గా నాకుంది ఐటిఐ ఐ టిడిఎస్ అమౌంట్ రావాల్సి ఉంటే
ఆ
రీసెంట్ గా చేసిన అకౌంట్ ఎస్ బి ఐ మ్మ్ ఈ దే అమౌంట్ కట్టయితుంది ట్యాక్స్
ఆహా ఆ
మొన్న ఇచ్చినారు ఈయరు రావాలి నెక్స్ట్ ఈ ఇది ఈ మార్చ్ ఎండ్ అయితే పంపిస్తారు మెసేజ్ అప్లై చేసుకోండి వాళ్ళే అప్లై చేస్తారు మనం ఏం డబ్బులు ఇవ్వాల్సింది లే అకౌంటెంట్ కి
ఆ
వాళ్ళ కంపనీ తర్ఫ నే ఇస్తారు
ఆ
అట్లా చేస్తాం
ఆ
సరేనా మంత్లీ ఏమి లేదు న నాకి
ఆ
ఊరికే ఎప్పుడు ప్రాజెక్ట్స్ అంటే అప్పుడిస్తారు అది ఇది ఏమంటారు మొన్న నువ్వు ఫిల్ చేసినప్పుడు చూసింటావు కదా ఇది పర్మనెంట్ కాదు ఇదే అట్లా ఎప్పుడు ఎంత అయినా వంద రూపాయి ప్రాజెక్ట్ కానియండి పంపిస్త
ఓకే ఓకే ఆ
ఉ ఓకేనా
ఓకే